విన్పడుతుందండి మీ మీకు వినపడుతుందా అండి ఇ
మ్ వినపడుతుంది చెప్పండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి మా ఇంట్లో పిల్లిలు పెంచుంకుంటే వాటికి పాలు పేరుగో వాటికే అయితున్నాయి పక్కలన్న
ఏ పిల్లులు పెంచుకోవద్దండి ఇంటికి మంచి
అంటే మంచి మమ్మల్ని పెంచుకోవడమే మంచిది కాదండి మనుషుల్ని పిల్లలే మంచిదండి విశ్వాసంగా ఉంటాయి మా ఇంట్లో అంటే ఎలుకలు రాకుండా మా ఇంట్లో షాప్ అనమాట ఎలుకలు రాకుండా అవే కాపాడతాయి మా సామాన్లన్నీ మేం కావాలని ఏం పెంచుకోమండి అవే వస్తాయి్ అవే వస్తాయి అవి అవి వచ్చినందుకే మాకు మంచిగా పైసలు వస్తాయిండి ఫుల్ లాభం ఉందండి వాటి వల్ల ఎలుకల్ని ఆవే తినేస్తాయి ఆ అమ్మము మేము మా ఇంట్లో ఎలుకల్ని తినమంటాం మేమే
ఆ
మా ఇంట్లో మనుషుల కంటే ఎక్కువ పిల్లులే బావుంటాయండి మంచిగా పాలు తాగుతాయి అన్ని తింటాయి
హరిబాబు
మొత్తం మీ చుట్టుపక్కల చిన్న పిల్లలే ఉన్నారు కదండి
అవునండి ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారండి
అ బళ్ళ అంట కదా అవును డి
ఒక నిమిషం ఆగం డి నేను బయటికెళ్తున్న
హ్మ్ ఒక పూట బళ్ళంట కదా అందరికి
అవునండి ఒక్క పూట బళ్ళు ఇంకా టూడేస్ అయితే హాలిడేస్ కూడా వస్తున్నాయండి మా పిల్లలకు ఎలా ఉంటుందో ఏమో నాకైతే ఇప్పుడే రంత అవుతుందండి
తుని ఏడు వస్తున్నా అండి వాళ్ సెలవలు వస్తున్నాయని శెలవలు వస్తున్నాయని ఏడుపోస్తుందా మీకు
అవునండి ఆ
చిన్న పోరగాలు రోజూ పోయి వస్తున్నారు ఇప్పుడే వచ్చేసిరు అప్పుడే
హ్మ్
ఆ వాళ్ళు కూడా కా పొద్దున్నే ఏడింటికి ఇళ్లిరు మాకు స్కూల్ కి
నా క్కూడా ఏడింటికి వెళ్తారు ఇప్పుడు వచ్చారు చికాకు లేపిస్తారండి
అవునా
అవునా అండి అవునండి హలో
ఆల్ ఆ
అవునండి గద మూవీ కి వెళ్ళారా మీరు
వెళ్లమండి మా ఇంట్లో పంపరండి
పంపరా మీరూ
ఆ దేవుళ్ల దగ్గరికి వెళ్ళి రావాలంటే ఏదండి దేవుడికి అవునండి అబ్బ మళ్ళీ ఉగాదేనా అండి ఉగా ఉగాది అంటే నాకు గుర్తొచ్చేది ఫస్టు పండగకి అది చె
చేదు కదండి తీపి చేదు వగరు
అన్ని ఉంటాయి అన్ని ఉంటాయి అన్ని ఉంటాయి కదా నా లైఫ్ నా నా బతుకలో మాత్రం చేదే ఉందండి
ఎందుకండి ఎలా అంటున్నారు
ఆ మరి ఏముందండి ఏ మంచిగా లేదు
అవునం
మాకు మంచి రోజులే రావండి అసలు మంచి రోజులు మాకు రాసి తిండొ రాయలేదో తెల్వదు రాతలా
మ్ అవునా అండి
మా రాతలా రాసిం రాయలా దేవుడా అడి అసలు అన్ని కష్టలే నష్ట
రాస్తాడండి అందరికి ఒక టైమ్ అంటూ టుందండి ఆ టైంలోనే అందరిది ఎవరు ఎలాంటి టాలెంట్ ఎవరు ఎలా ఉంటారు అన్నీ బయటపడతాయండి
అవునంటా అండి అసలు చాలా మంది అన్నారు దేవుడి దగ్గరికి వెళ్ళండి మీకు మంచి జరుగుతది అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అంటారు కానీ నాకైతే ఏమి మంచి జరగలేదండి ఇప్పటి వరక అయితే
అవునండి ఒకసారి మంచిగా మీకు ఇష్టమైన దైవాన్ని కోరుకోండి మంచిగా జరగాలని తప్పకుండా అందరికి ఒక రోజని రాసి పెట్టి ఉంటుందండి
అవునా మా నా లైఫ్ అసలు నా బతుకులు లేదనుకుంటా అండి మంచి రోజులు
నేను కూడా అలానే అనుకుంటానండి నేనే అనుకుంటానంటే మీ కూడా అలానే అంటున్నారు కదా
మీలాగా మీలాగ నేను ఆలోచిస్తున్నా మీలాగనే ఆలోచిస్ తున్నా చూడండి నేను పా గొప్పదాన్ని
అవునండి
గొప్పవాళ్ళు నేను గొప్పవాళ్ళు నా చుట్టుపక్కల వాళ్ళందరూ గొప్పవాళ్ళండి
అవునండి చాలా చాలా గొప్పవాళ్ళు వాళ్ళు
అవునండి అసల్ చచ్చిపోయిన్నోళ్ళకంటే బతుకుండి నాకైతే బాధ బాధైతుందండి
కండి ఎలా అంటున్నారు
తల్ పెడ్తామ్ తుడు నాక్ రాతలా
ఏంటండి
హే పా మా ఇంట్లో అండసలు పైసలై త్ నిలబడవండి వచ్చినాయంటే అయిపోతూనే ఉంటాయ్
అవునండి మాక్ కూడా అలానే జరుగు తున్నాయ్ ఏమన్నా రెమిడీ ఉంటే చెప్తారా నిలబెట్
మనీ చెట్ ఒక మనీ చెట్టు ఉంటదండి అది పెంచుకోండి మీ ఇంట్లో మంచిదంట
మనీసెట్టు పెరుగుతాలేదండి మాఇంట్ల
అయితే ఒక్సారి దేవుడి దగ్గర జూపియండి ఎందుకు పెరుగుతాలేదో చెప్తార్ వాళ్ళు హ్ దానికి వాస్తు మంచిగా లేదేమో ఆ అ వాస్తు జూప్ పియండి నేను కూడా మనీ చెట్లు వెట్టినా కొమ్మలు పెట్ట్ టిన ఎర్లైనయ్ పార్లయ్నై అయినా గాని నాకు మాత్రం పైసలు ఒత్తలేవండి
మరి మీకొత్తలేవని మరి మాకు కెలా చెప్తున్నారండి
మీకోస్తాయని నాకు నమ్మకమ్మాన్డి మీరు చేసే పూజలక్ కి మీరు చేసే భక్తి మీకున్న భక్తితో వచ్చేస్తాయ్ అనమాట నాకు లేదనుకుంటండీ అట్లా భక్తి
ఉంటుందండి ఎవరికి భక్తుండదండి భముంటే భక్తున్నట్టే
అ భయం అసల్ నేన్ ఎట్ ట్ బతుక్తానో బతకానో తెల్వదండి రేపేట్లుంటాదో నాకే తెల్వదండి ఇంగ బక్
హ్ అందరి జీవితాల్లో అలానే ఉంటుందండి రేపానేది ఉంటుందా ఉండ్ డదా అనేది కూడా తెలీద్ దండి
అవునండి ఇప్పుడు బయటికెల్త్ తే అసలు మళ్ళీ రివర్సొచ్చే అంటే వచ్చే వరికి ఇంటికి వచ్చే వరికి నమ్మకమే లేదండి వాళ్ళు బతుకున్నారా చచ్చిన్రా అర్ధమైతలేదు
అవునండి అలానేవుంటుంది
అస్ ల న బస్లలలో వస్తున్న కింద పడేస్న్ కొంచమైతే కింద పడుతుండే ఆని కాల్ చేయ్ తులిరుగుతుండే నాకసలు
వామ్ మా
అంత జనాలండి పండగ కానీ అందరు వచ్చిరండి నేను కూడా అందులో ఒక మనిషినండి అసలు ఎందుకు వచ్చినా అనుకున్నా
మీరు మనిషి కాదని ఎవరన్నారండి ఇప్పుడు
అంటే మీ గుడుకుచ్చస్తు నాగే షితాలు ఉన్నాయి ఆ అవున చెప్పండి
ఆ అవునాండి
అవునండి
మీరు కూడా మనిషేనండి నేను మనిషి కాదా అని అంటున్నానులేండి శ్రీరావనమ్మ నామామికి నేను ఎక్కువ శ్రీరాణకి నేను ఎక్కువ సెలబ్రేషన్ చేసుకోనండి ఎందుకంటే చిన్న చిన్న పిల్లలండి పోయి మేము ఎండలో కూర్చోవాలండి ఎన లో చు
అడే మ
ఎంటరు కూర్చువలయి అండి పల్ల్ న కొనీ మా ఊర్లో సౌకర్యాలు బాగా చేయరండి సిరావణనికి టెంట్ కూడా వేయరండి గుడేమో చిన్నగా ఉంటుంది గుడేమో చిన్నగా ఉంటుందండి ఆ చిన్న గుడిలో ఎక్కువ మంది పట్టారంండి అందరు వచ్చి రోడ్డు మీదనే ఉంటారు ఆ రోడ్డు మీద ఉంటే పిల్లలకి ఎండగడుతుందని అసలు నేను వెళ్ళనే వెళ్ళనండి ఇంట్లోనే పూజ చేసుకోని కొబ్బరికాయ కొట్టుకొ ఇంటి ఇంట్లోనే ఉంటానండి
అ మే మేము మాకుక్కడ టెన్ డేస్ పది రోజుల ముందు నుంచే జరుగు చెద అండి
మామ్మూలు ఇంటికాడ కూడా అల్లానే జరుగుతు వస్తుదండి కాకపోతే ఇక్కడ చేయట్లేరండి మా వాళ్ళ దగ్గర
మరిమ నేను ఒకస సల అయి తాన పోండి
కొకకు
ఇంటి
ఈ వెల్ళలేలండి ఒక్క రోజు కోసం మేమి వెళ్తాం ఇక మన ఇంట్లో పూజ చేసుకోవద్దా అండి
కానీ పిల్లలకి కూడా స్కూల్స్ సెలవలే కదాండి పో పోర్చుగల్ అ అమ్మ వాళ్ళని చూసినట్టుంటంది ఇవళ ఉంటాయి కదండి నీ పిల్లలకి అలా
ఏమోనన్ ఇ హాలిడేస్ వత్తే చూస్తాను వెళ్దామా వద్దా అని ఆలోచ చిస్తున్నాను
అమ్మో మీరు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఇంత ఆలోచిస్తున్నారంటే నాకు పెళ్లి చేసుకోవాలంటె భయం అయితుంది
అవునండి ఎవరైనా అలానే ఆలోచించుతారు బోల్డంత పెట్టుబడి పెట్టి వచ్చారు కదండి
అవునండి అసలు నాకు పెళ్లి చేసుకోబుద్ధి అయితేలేదండి మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే అసలు అమ్మ వాళ్ళ
అప్పుడు అలానే అనిపిస్తుంది ఒకసారి అయ్యిందంటే
అవునాండి
ఇప్పుడు అలానే అనిపిస్తుందండి ఒకసారి పెళ్లి అయిందం ఆ ఒకసారి పెళ్ళయిందింటే వెళ్ళడానికి హుహు
మీ పిల్లలు చాలా అల్లరి చేస్తున్నారు కదాండి మంచిగా
చాలా చాలా అల్లరి చేస్తున్న హ్
చదివిపియండి అయిపోతది సైలెంట్ గాఉం టర్ వాళ్లే
సే నన్నే కొడుతున్నారండి అస
అవును అవునండి ఈ కాలంలొ మనల్నే కొడుతున్నారు బిడ్డల్ని మనల్నే కొడుతురండి ఈ కాలంలా అందుకే నాకు పెళ్ళొద్దండి మీరు అమ్మగారింటి పోవాలన్నా ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ పిల్లలు మిమిల్నే కొడుతున్నారు మీరు ఈ మాటలు చెప్పినాక నాకు పెళ్ళ అంటే భయం
చేసుకోకండి అలానే ఆ ఆర్ జన్మ ఆజన్మ బ్రహ్మచారిగా ఉండండి
బ్రహ్మచారి
ఆ జన్మ బ్రహ్మచ సరే ఆ జన్మ బ్రహ్మచారి ఏంటో అనే అనస్ ఏదో బ్రహ్మచారి కాని అనస్ సలే అం సలే
అవునండి తెలుగు సాంప్రదాయాలు సీల్గు
ఏంటో అండి నాకు ఈ మధ్య బాగా నత్తి వస్తుంది
తె ఆనందించోబెట్టి
అన్నం కొంచమే తింటున్న అప్పటికి ఎందుకు ఇలా వస్తుందో తెలిస్తలేదండి మ మరి మరి ఫోన్ మాట్లాడితే అసలు వాయిసే బయటకి వస్తలేదండి అసలు
నింగ అది గుంచలినళ ఏందినాలు హలో ఏం తినొద్దుని
నేనైతే లవంగాలు వేసుకుంటానండి అప్పుడప్పుడు నోట్లు అప్పుడప్పుడు లవంగాలు వేసుకుంటానుల లవాంగాలు కూడా అనత్తలేదండి నాకు
అవున అండి మీరు ఒకసారి జాగ్రత్త
ఆ
అగాండి మరి పడేటప్పుడు ఇంట్లో వాళ్ళ ఉంటున్నారు అత్తగారిలో
అదే అందరు నవ్వుతున్నారండి నా వాయసుని
మీ మే మీ వాయిస్ విని నవ్వడం ఏందండి మీరు వాళ మంచివాళ్ళు నేను మంచి వాళ్ళు అందరు మంచివాళ్ళు కదండి
అందరు మంచి వాళ్ళు కాని నాకు నతి వస్తుందిని అందరు ఎక్కిరిస్తున్నారండి
మాట్లాడకండి మరి అప్పుడుగా
ఏంటండి
మాట్లాడకండి
సైలెంట్గా ఉంటే సైలెంట్గా ఎందుకు కొంటున్నావు నీకేమైంది ఏం రంది పడ్డది నువ్వు ఇప్పుడు నిన్నె వాడు బాధ పెెట్టిండు నిన్నెవ కొట్టిళ పిల్లలు ఏవన్నాన్నార అట్లా ఇట్లా అనే లేనిపోని క్వశ్చన్స్
అవునండి నేను చెప్తున్నా వినండి నేను చెప్పేది వినండి కొంచెం అయితే ఈ సమాజంలా లడ్డుకుంటే లడ్డుగున్నా అంటారు బక్ బక్క గుంటే బక్క గున్న అంటరు తెల్గుంట తెల్గా అంటారు నల్లగా అంటే నల్లగా అంటారు పట్టారండి అంతే సమాజం వాళ్ళ గురించి పట్టించుకోద్దు మనం
అవునండి అందుకే నేను కూడా వదిలేసి నా పని ఏదో నేను చూస్ కుంటానండి
సరే అండి మరి మా అమ్మ పిలుస్తుంది నన్ను అన్నం తినమని
సరే అండి